హాయ్ అండి హలో అండి బావున్నారా అండి
బావున్నానండి మీరు బావున్నారా అండి
ఆ బావున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చెయ్యట్లేదండి అలా కూర్చొనున్నాను
అవునా తిన్నారా అండి
ఆ తిన్నానండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఏం తిన్నారండి
అన్నం సాంబార్ తిన్నానండి తిని అలా ఏదో కొంచెం జాబ్ సెర్చింగ్ లో ఉన్నానండి ఆ జాబ్ ఎదుకుతూ ఉన్నానండి అలా చూస్తా ఉంటి అండి నెట్ లో
చూస్తా ఉండండి ఇప్పుడయితే జాబ్స్ దొరకడం చాలా కష్టం అయిపో తుందండి ఎంత మనం పీ జీ లు పి హెచ్ డి లు మాస్టర్స్ చేసినా గూడా చాలా కష్టంగా ఉందండి మనకి లక్ ఉండాలండి నాకు తెలిసి జాబ్ రావాలంటే అట్లుందండి ఇప్పుడు సిచ్యువేషను
ఈ మధ్య చాలా కష్టంగా ఉందండి ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నానండి జాబ్ కి అస్సలు దొరకట్లేదు కొన్ కొన్ని దాంట్లో అంటే ఇప్పుడు లింక్ లింక్డ్ ఇన్ ఇలా ఉంటాయి కదండి
ఆ అవునండి
దులో అందులో అప్లై చేసుకున్నా కూడా కన్సల్టెన్సీ అని వస్తావుందండి చాలా ఇంటర్వ్యూ కి పిలుస్తారండి పిలిచేకేమో ఇంటర్వ్యూ కి రండి అని అక్కడికెళ్తే అమౌంట్ పే చెయ్యల్లా అని చెప్తారండి అలా అమౌంట్ పే చేపిచ్చుకొంటారు కానీ మరీ జాబోస్త్
మరి జాబ్ అలాంటియి అయితే అసలు నమ్మకండి ఏమంటే చాలా మంది ఫ్రాడ్స్ చేస్తూ ఉన్
అవునండి చాలా మంది అయితే రెస్క్ పాన్స్ కూడా చేయరండి నాకు అలా జరిగిందండి ఒకసారి అంటే ఆ ఇలా జాబ్ వేకెన్సీ ఉంది ఆ ఇంటర్వ్యూకిి రండి అని పిలిచినారన్ డి వెళ్ళినానండి నేనైతే వెళ్ళింటే అక్కడ థౌసన్ ఫైవ్ హండ్రెడ్ థౌజన్ ఎయిట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏమో కట్టిచ్చుకున్నారండి సారీ థౌసన్ టూ హండ్రెడ్ ఏమో కట్టిచ్చుకొన్నారు హా ఇలా అమౌంట్ ఇలా పే చెయ్యండి మీకు జాబ్ వస్తుంది ఖచ్చితంగా ప్లేస్మెంట్ దొరుకుతుంది టూ ఓ ఇవో మీరు పే చేసిన వన్ వీక్ లో మీకు జాబ్ వచ్చేస్తుంది మేము మీకు లింక్ పంపిస్తాము మెయిల్ చేస్ తాం అని చెప్పినారండి సరే లే అని నేను పే అం పే చేసినానండి
ఆ
పే చేస్తే వాళ్ళు మరీ చూస్ తే సరిగా రెస్పాన్స్ కూడా చెయ్లేదండి వాళ్ళు కాల్ గూడా రిసీవ్ చెయ్యలేదు ఆ ప్లేస్ కి టూ త్రీ టైమ్స్ వెళ్లోచ్చినానండి నేను అక్కడికి వెళ్తే వాళ్ళు క్లోజ్ చేసేసినారండి ఆఫ్ ఫిస్ నే అక్కడ సైడ్స్ లో ఉమ్ చుట్టుపక్కల ఉంటారు కదండ ఇక్కడ ఒక హాస్పిటలుడేనండి ఇంటర్వకి వెళ్లిన్ దగ్గర వాళ్ళని అడిగితే వాళ్లు ఇలా చెప్ ఏప్పుడు ఉండరండి అప్పుడప్పుడు మాత్రమే ఉంటారు రారు ఇక్కడికి మీరు ఎందుకు పేచేస్ న్నరు అన్నారండి వాళ్ళైతే
అయ్యో చూడండి
ఇలాంతా చేస్తూ ఉంటారండి అందుకే నమ్మ నమ్మడాని కుడా భయం మేస్తుందండి అస్సలు అంటే కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి
ఉమ్
అవి మంచిగానే ఉంటాయండి కానీ కొన్ని కొన్ని ఫ్రాడ్ ఉంటాయండి కానీ ఏది మంచిదో ఏ చెడ్డదో మనకెలా తెలుస్తుంది అని చెప్పండి
అవునండి కొంతమంది మన అవసరాన్ని వాళ్ళు డబ్బుగా చేస్కుంటారండి
అంటే ఇప్పుడు డబ్బు తీసు కున్నప్పుడా వళ్ళు న్యాయంగా మనకి ఇప్పుడు జాబు తీసిస్తాం అంటే జాబిప్పిస్తామని తీస్ పోయింటరు కదా మనకిప్పించలా కదండి వాళ్ళ బాధ్యతాది కాల్ రెస్పాన్స్ చేయకుండా అలా అలా ఉండిపోతే ఎలా చెప్పండి తప్పు కదండి అలా మోస్ తం చేయడం కన్సల్టెన్సీ అంటే కొన్ని ఉంటయిండి ఫ్రీ కన్సల్టెన్సీస్ ఉంటాయి వాళ్ళ పాపం ఎంతో కష్టపడి కన్సల్టెన్సీ పెట్టుకుంటారు జాబ్ కూడా తీసె అంటే ఇంటర్వస్ కి ఎక్కడికి వెళ్ళాలి ఏమని అంత చెప్తారండి కానీ కొన్ని అలా ఉండవండి కానీ ఏది మంచితో ఏది చెడ్డదో ఎదుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా
కష్టమే అండి చాలా కష్టమ్ మా అంటే నాకు తెలిసి ఒక ఇన్సిడెంట్ టైందండి మా ఫ్రెండేను
ఓకే అండి
ఏమైందంటే అంటే ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంతగా ఆ ఫైనాన్షి యల్గా బాలేరండి వాళ్ళు అందువల్ల అమ్మాయికి ఇంకా జాబ్ కావాలి అని అమ్మాయి ఇట్లా బాంగ్ళూరు హైడ్రాబాడ్ కూడెళ్ళిందండి కానీ బాంగ్ళూర్కీ వచ్చిందండి లాస్ట్ గా ఇంకీ ఒక్కసారి ట్రై చేద్దామని ఒచ్చిన తర్వాత అమ్మాయి అంటే ఎవరో ఇప్పుడు టెలిగ్రామ్స్ అట్ల ఉంటారు గదండి ఎవరో మెసేజ్ చేస్ స్తారంటండి ఒక గ్రూప్ నుం
డి ఆ ఏమని చేస్తారండి
లా మీరు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా మేము ఇప్ ప్పిస్తాము మాకు కాల్ చేయండి అని నంబర్ పెట్టారంట
ఓకే అండి
ఆ అమ్మాయి ఆ నెంబర్కి కాల్ చేసిందండి
ఓకే అండి
మీకూ ఇ ట్లా జాబిప్పిస్తాను మీరు ఎవర్నైనా ఒక నలుగుర్ని రెఫర్ చెయ్యండి అన్నారంటండి
ఓకే అండి
ఆ సరేనని ఆ అమ్మాయి ఒక నలుగుర్కి చెప్పిందండి
ఆ
నలుగుర్కి చెప్పి నీకొంచం మనీ అనేది కట్టాలి నీ కు నువ్వు నలుగుర్ని రెఫర్ చేసావ్ కాబట్టి నీకొంచం తగ్గిస్తాను అన్నారండి
ఓకే అండి
ఆ అమ్మాయి ఓకేను తగ్గిస్తే మంచిదే కదా అని అందరినీ రెఫర్ చేసేసి ది ఆ గ్రూప్ లో కూడా జాయిన్ చేసేసింది ఇంకా డబ్బులు కట్టండి ఫస్టు త్రీ థౌజండ్ కట్టండి అన్నారు
హా
అమ్మాయి త్రీ థౌజండ్ పే చేసేసింది
ఔనండి
ఆ పే చేసిన్తర్వాత ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అని ఏదో ఫేకైతే ఒక మేయిలైతే పెట్టారండి అంటే కంపెనీ నుంచి
ఓకే అండి
ఫేక్ గా పెట్టారు వీల్లేమనుకున్నారంటే ఆ ఓకే మనకు మెయిల్ కూడా వచ్చేసింది ఇంకా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేస్తారు అనుకున్నారు
ఆహా
ఆ తర్వాత ఉండి ఆ అంటే అమ్మాయి ఫోన్ లో అయితే మాట్లాడేది అమ్మాయేనండి
ఓకే అండి
ఆ అమ్మాయండి తర్వాత ఇంకొక టెన్ థౌజండ్ మొత్తం కలిసి ఫిఫ్టీన్ థౌజండ్ ఇంకొక టెన్ థౌసండ్ మీరు కట్టాలి రెండు వేలు నేను మీకు తగ్గించాను అని చెప్పిందంటండి
ఓకే
ఆ టెన్ థౌసండ్ ని మీరు కడితే నేను ఇట్లా నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను మా మేనేజర్ కూడా అట్లానే చెప్పారు మీరు కడతా అంటేనే నేను ఇట్లా మా మాట్లాడు కడతాను అనిందంటండి
అయ్యో ఇలా మోసం చేస్తే తప్పు కదండి
ఆ అమ్మాయి వాళ్ళు నలుగురు కలిసి మనీ అంతా పే చేసేసిన తర్వాత అసలు ఆ అమ్మాయి ఫోన్లే ఎత్తడం మానేసిందంటండి
చాలా మంది చేస్తూ ఉంటారండి ఫ్రాడ్ జరుగుతూంటుంది
అవునండి అసలే ఏంటండి మరి దీ ఆ అట్లా చేస్తే ఎట్లా అండి
ఇప్పుడు ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవలంటే కొంచెం చూసి జాగ్ర త్తగా తెలిసి ఉంటేనే మనం చేసుకోవాల అండి ఊరిక ఏదో ఒకటని చేస్తే చాలా ఇలాగే జరుగుతూంటుందండి నేను కూడా రెండు మూడు దగ్గర కెళ్ళనండి అక్కడ కూడా అమౌంట్ పే చేయల ఇలా అని చెప్పారండి నేను ఒకసారి చేసినా కదండి మరి చే మరీ మరీ చేస్తే మనం మనం మోసపోయినట్లు అవుతాం కదండి అందుకే నేను మరీ పే కూడా చేయలేదండి మరి పే చేయలేదు ఊరికే ఇప్పటికి ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నానండి జాబ్ ఇంకా దొరకలేదండి
మ్ అవునండి కొంచెం ఇంకా చూడండి వస్తుంది ఖచ్చితంగా కానీ ఎవర్నైతే నమ్మొద్దండి చాలా మంది మోసం చేయడానికి వి ఉన్నారండి
అదేమో నిజమేనండి చాలా మంది ఇలాగే చేస్తూ ఉంటారు
అవునండి చాలా వరకు మోసం చేసేస్తున్నారండి ప్రజల్ని జాబ్ జాబ్ గురించే చాలా వరకు వాళ్ళు అసలు ఎందుకట్లా చేస్ న్నారు అర్థం గాదండి
వాళ్ళేమో కష్టపడి సంపాదించాలని కదండి వచ్చింటారు ఇలా చేస్తే తప్పు గదండి
అవునండి కొంతమంది అయితే చ్ మనమైనా అంటే నా మనకు తెలిసిన వాళ్ళన్నా ఒక థౌజండ్ టూ థౌసండ్ లేదా అ ఫిఫ్టీన్ థౌజండ్ అట్లా పెట్టున్నారండి ఇంకా కొంతమంది అయితే ఆన్లైన్ లో చూస్తే అండి కొంతమంది లక్ష రూపాయలు గూడా పే చేసి ఉన్నారంటండి జాబ్ల కోసం
అవునండి అవును కానీ కొన్ని దగ్గరల వస్తాయండి కొంతమంది అయితే చూసి చే స్తారండి కానీ కొంత కొన్ని దగ్గర్లో అలా జరుగుతూ ఉంటుందండి కొన్ని పే పే పేచేపించుకున్నా గూడా వాళ్ళు బాధ్యతగా మనకి జాబు ఇప్పిస్తారండి
నిజమేను
కన్సల్టెన్సీలు ఉన్నాయి గాని కొన్ని అలా లేవండి అయితే
ఆ అవునండి నిజమేను మరి దారుణంగా ఉన్నారండి ఏంటో అసలు
మనం జాగ్రత్తగా చూసి సర్ చేసుకొని మనం ఎదుకోని ఎళ్లాల్సి వస్తుంది అందుకే అండి నేను లేట్ అయినా పర్లేదు మంచి చూద్దామని చెప్పి అలా పే చేయమంటే ఎంత పోవట్లేదు అండి నేను అసలు అంటే ఏమంటే అండి ఇప్పుడు కాల్ చేస్తారండి ఇలా మీరు జాబ్కి సర్చ్ చేస్త స్తున్నారా జాబ్ వేకెన్సీ ఉంది ఇంటర్వ్యూ కి రండి
ఆ
కాని సేఫ్ ఫిక్స్ చేస్తారండి అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదండి ఎక్కడికైనా వెళ్ళింటాం కదా
ఆ
మనీ పే చేయలా వస్తే అని అడిగితే అసలు పే చేసేది ఏం లేదండి ఇంటర్వ్యూ అటెండ్ చేస్ అని సెలెక్ట్ అయితే మీకు జాబ్ వస్తుందని చెప్తారండి చెప్పకేమో అక్కడి వెళ్తే మాత్ర మాత్రం అలా చెప్పరండి ఏమేమో చెప్పి ఇల పే చేయ్యాలా
మనీ ఫే చేయో పించు కుంటారండి నిజమే చాలా వరకు అలానే ఉన్నారండి
ఇలా చాలా మందికి తెలీదు కాని ఇలా చాలా మందికే మోసాలు జరుగుతూ ఉన్నాయండి ఈ మధ్య
అవునండి అవును మనం మనం అయితే అలా అసలు ఫేస్ చే ప్పుడుతండి అలాంటివంతా
అసలు డబ్బులు లేవు అనే కదండి ఉద్యో ఉద్యోగం చేసేక వస్తారు అక్కడ గూడా జాబ్ కి మనీ పే చేయ్యాలంటే అది ఏం న్యాయమో అండి అసలు అ అర్థమే కాదు అసలు
ఆ అవునండి అసలు ఏంటో కొంతమంది అయితే చాలా బాధ పడిపోతున్నారండి
అవునండి నేనైతే చూస్తున్నానండి మంచిది ఎదుకొని వెళ్దామని అనుకొని ఊరికనే సర్చ చేసుకొని ఉన్నానండి ఏది మంచిదో ఉ
అది చూస్తూ ఉంనండి మంచిగానే ఉంటు మంచి అంటి కొన్ని కంపెనీస్ చాలా మంచిగా ఉంటున్నాయండి కన్సల్టెన్సీస్ గూడా చాలా మంచి మంచిగా అంటే హెల్ప్ చేస్తున్నారండి అలాంటివి కొన్ చెం టైం పట్టినా కూడా మీరు వెతకండి
అవునండి అవునవును కొంతమంది చే హెల్ప్ చేస్తున్నారండి అలాంటివి చూసు కొని వెళ్ళాలండి కానీ కొన్ని అలా లేవుక్ కదండి మనకి తెలుసెలేదు కదండి ఏది మంచిదో ఏది చెడ్డదో అని చెప్పేసి.
అవునండి అది నిజమే అండి
కొని మంచిది వెళ్ళాలండి లేట్ అయినా సరే పరలేదు పర్లేదు అనుకొని. పోవాలండి చూసుకొని నిదానంగా మంచిది
ఆ నిజమే అండి ఈ రోజుల్లో అయితే అసలు ఎవరిని నమ్మకూడదండి. మరి అంటే కొంతమంది బంధువులు ఉంటారు కదండి ఆ జాబ్స్ అన్ టే వాళ్ళు జ ఆల్రెడీ జాబ్ చేస్తుంటారు కదా కొంచెం రెఫర్ చేయమన్నా కూడా వాళ్ళు జాబ్ విషయంలో చాలా వరకు మరీ చ్ అంటే మే మనం ఎందుకు ఇప్పించాలి అన్నట్లు ఉంటున్నారండి.
నేను కూడా ఇలా చాలానే చూసినానండి వాళ్ళు ఏమంటే ఇప్పుడు మనం జాబ్ ఇప్పిచేస్తే ఎక్కడ వాళ్ళ బాదుకు బాగుపడు పడతారో అని చాలా మందికి అసలు పట్టించుకోరండి అడిగినా. కూడా చూస్తానులే సరేలే ఇలా చ్ ఏమో నెగ్లెక్ట్ గా మాట్లాడి వదిలేస్తూ ఉంటారండి అసలు పట్టించుకోరు ఒరి ఇప్పుడు వేరే వాళ్ళైనా హెల్ప్ చేస్తారేమో గాని రిలేటివ్స్ అయితే అస్సలు హెల్ప్ చేయ్యరండి ఇప్పుడైతే జాబ్స్కి.
ఆ నిజమే అండి వేరే వాళ్ళే బెస్ట్ అండి అసలు బంధువులు అసలే హెల్ప్ చేయట్లేదండి
ఆవునండి అదేమో నిజమేనండి
హలో
ఆస్ ఇంకేమండి మరి
ఆ చాలా థ్యాంక్స్ అండి జాబ్స్ గురించి చెప్పారు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నిదానంగానే మంచి జాబ్ వొస్తుంది.
సరే అండి ఓకే నండి ఓకే బాయ్ అండి